హలో
అ
హలో
హలో
హలో హలో వాయి సరిగ్గినిపియట్లె హలో
దో
ఫోన్ దగ్గర పెట్టి మాట్లాడే
మ దగ్గరనే ఉంది హలో
ఉ తిన్నావా
హ తిన్నావా నువ్ తిన్నావా
తిన్నా
ఎం కూర
ఎం లేదు కాళీ నువ్వు
అ
నీ వాయిసు వినబడట్లేదు
హలో
హలో
హలో
బరడ్స్ పెట్టుకుంటే రిమూవ్ చెయ్యి ఫోన్ చెవు కడ పెట్టుకొని మాట్లాడు
మంచి ఒకకా లో ఉంది ఇప్పుడు ఇనిపిస్తుందా
ఆ ఇప్పుడు వినిపిస్తాం
ఆ హలో ఆ చెప్
ఎం చేతనావ్
ఎం ఉంది ఏం లేదు నువ్వ ఏం చేస్తున్నావు
అ ఎం లేదు కాాలీ ఫుడ్ తింటాన చెప్పు
దేము ఇక్కడ మా ఇంట్లో ఫెస్టివల్ ఉంది వస్తావా అని కాల్ చేసినా
ఆ ఎం ఫేస్ట్
అబ్బో ఇప్పుడు రమ్మ
అవునా
అవు
ఉ ఒత్తా
ఆా
వచ్చి తీసుకును పోో
తీసుకొని పోవాలా సరే ఎడికి రావాలి
ఇంటికి
ఇంటికా అా
ఎం చె చెార అమ్మ వాళ్ళు ఇట్లా బాగున్నారా
అందరు బానే ఉన్నారు మీరు బాగున్నారా మ్మ్
ఏమ్ కర్రీ చేసింది మరి మమ్మీ?
ఎగ్గ్
ఎగ్గా
మ్మ్
ఎటు పోయిర్రు మమ్మీ వాళ్ళు?
ఉన్నరు
మ్మ్
ఉండారు
ఉన్నరా అంకులేం చేస్తాండు?
మనీషోళ్ళ ఇల్లు మా అమ్మ ఇంటి దగ్గరనే ఉంది.
హ్మ్ హు తమ్ముడేమ్ చేత్తాండు
తమ్ముడు పడుకుండు
మ్మ్ పడుకున్నాడ
మ్మ్
హ్మ్ హు
ఆ
ఇంకా
చెల్లి ఎక్కడుంది?
మ్మ్
చెల్లె
అర్ధం కాలే
చెల్లెక్కడ ఉంది
ఆ చెల్లెనా
ఆ
చెల్లా హాస్టల్ ఓపెన్ అయితె వెళ్తది అనుకుంటా ఇగ హాలిడేస్ అయిపోయినై
ఎప్పుడు ఓపన్
మ్మ్
ఓపెనెప్పుడు
హలో
ఓపెనెప్పుడూ
తెల్వదు నాకు హ్మూ ఏం జేత్తారు
ఏముంది ఏం లేదు ఇందాకనే తిన్నం ఇగ ఖాళిగున్న.
హ్మ్ హు
మ్మ్
ఎన్ని ఇయర్స్ కి ఒక్కసారి చేస్తరు ఉప్పలమ్మ ఫెస్టివల్
తే నార్మల్గా మా ఉడి ఇల్లు కట్టినంక చేస్తాం. ఇగ అట్లనే చేస్తున్నాం.
అవునా ఈయర్లీ చేత్తరా
ఆ ఇయర్లీ ఇయర్లీ చేస్తాం, ఇగ త్రీ ఇయర్స్ కి మల్ల గ్యాప్ ఇచ్చి ఒకసారి అట్లచేస్తం.
ఆహా బాబాయ్ వాళ్ళు ఏమన్నా పొత్తులనా లేకపోతే సపరేటా
విన
అట్ల అయితేనే ఏం డిస్టర్బెన్స్ ఉండదు.
ఆ మే మేమే చేసుకుంటాం, ఇగ అందరినీ పిలుసుకొని మే మేమే మేమే చేసుకుంటాం ఇగ. పొత్తులు ఏమి లేకుండా
ఆ ఆ పొత్తులయితే వాళ్ళు వేరే టోళ్ళలను పిలుత్తరు, వీళ్ళు వేరే టోళ్ళలను పిలుత్తరు.
అట్ల అని ఏమి లేదు ఇగ మా అత్త నార్మల్ గా మా ఇంటి దగ్గరనే ఉంది. ఇగ మాది మేమె
అట్లయితేనే బెస్ట్
అ
లేకపోతే చికాకు లేత్తది.
తప్పది ఇగా అ పొత్తుల ఉన్నప్పుడు అట్లా అని
ఇంకా
చెప్పాలే
తమ్ముడుతు ఇప్పుడు టెన్త్ ఆ
ఆ తమ్ము ఇప్పుడు టెన్తే తమ్ముడు.
అహా
ఎ
ఎక్కడ లోకల్ లోనేనా స్కూల్.
మా దగ్గర్లో హాస్టల్ మమ్మీ వాళ్ళు ఎవరు ఇక్కడ ఉండడం లేదు కదా అని హాస్టల్ల ఏసింది మమ్మీ.
తమ్ముడు హాస్టలే, నువ్వు హాస్టలే అమ్మా
ఇగ మమ్మీ వాళ్ళు దగ్గరలో ఉండరు కదా వాళ్ళకి ఎక్కడ వర్కు ఉంటే అటు వచ్చేస్తరు.
అదే
నాది అక్కడ లోకల్లో ఉంటే ఉన్నయన్న గాని, లోకల్లో లేరు కదా అయిన ఇక్కడ నాకు సీట్ వచ్చింది, ఇగ నాకు తప్పనిసరిగా నేను ఇగా హాస్టల్కే.
ఆవును
మమ్మీ వాళ్ళు ఇక్కడ ఉంటలేరు ఇగ తమ్ముడు వాళ్ళ దగ్గర ఉంటడని తమ్మున్ని హాస్టల్ల వేసింరు అక్కడే దగ్గరనే
హుహ్ హ్ ఇప్పుడు ఒక డ్రెస్ ట్రెండ్ అయితాంది చూసినవా.
నేను చూసా
ఆపోజిట్ దుప్పట్ట
ఆ
హ్మ్
అయితేనే ఉంటాయి అన్నిటికేం పనిలేదు ఆయిటికీ
మనకు బాగా పనున్నది కదా
ఒకటి కాకొకటి ఒకటి కాకుంటొకటి అయి ఉంటాయిరా అయ్ అట్లనే అయితాయి కానీ అయి కొనాలంటే ఉండాలి కదా పైసల్
హా అవును
మ్
ప్రైజ్ బీబచ్చంగా
పెం
మొత్తం తౌసండ్ అబోనే
అయికొనాలంటే ఇగ మెల్లమెల్లగా ఇగ మమ్మీ వాళ్ళనడగాలే వాళ్ళతోని ఓ రొండు తిట్లు తినాలే
నేనేంజేత్త తెల్సా ఇప్పుడూ ఒక్క డ్రెస్ కు థౌజండ్ పెట్టేబదులు అదే థౌజండ్ పెడితే నాలుగు టాప్లొత్తాయి అనుకుంటా
అంతే కదా థౌసండ్ కి మళ్ళా టూఫిఫ్టీ కో టాపు
అవును
ఆ
టూ హండ్రెడ్ దిప్పుడు వన్ ఫిఫ్టీ కూడా ఆఫర్స్ ఒత్తానయ్
మంచిగ ఇగ అనుకుంటే సక్కదనంగా మంచిగా చేసుకోవచ్చు. మళ్ళా మంచిగా ఉంటాయి అయి కూడా. ఒక్క డ్రెస్సు కొనే బదులు నాలుగు డ్రెస్సులు కొనచ్చు
ఆ
ఏమల్ల అదే క్లాత్ పెట్టించుకోని సేమ్ గట్లనే కుట్టించుకోవాలను కున్న కూడా మనము క్లాత్ చూడ కుట్టించుకున్నా కుట్టించుకోవచ్చు
కుట్టించుకోవచ్చు కాని వాటికి ఇంకా ఎక్కువ మనీ అయితాయ్
ఇగ కుట్టేటోళ్ళుంటే తక్కుల కుట్టమన్న కుడతారు
హుమ్
మ్
హ మర్దలేం చేత్తాంది
మ్
హలో
హలో
మర్దల్
లేదు ఇక్కడ ఇంటి దగ్గర ఉన్నాం మేం
ఊహు ఎందకు చిన్ని వాళ్ళ స్టోరీ
మ్
మ్
నార్నల్ అంతా అఓ ఇన్నిరోజులు మమ్మీ వాళ్ళు పని వే అనీగ నేన్ తమ్ముడక్కనే ఉండే ఉన్నాం ఇగ మమ్మీ ఇంటి దగ్గరనే ఉంది కదా అని
ఊహు ఇంకా
ఆ
అమ్మమ్మ నానమ్మ వాళ్ళు ఉన్నారా
ఆ
అమ్మమ్మ నానమ్మ వాళ్ళు ఉన్నారా ఆ
అమ్మమ్ ముంది
నానమ్మ
లేదు
ఎందుకెటుపోయింది
అంటే రీయస్
ఎందుకంత ధర పంపించిన
నువవు పంపించినావు అంటే నేను గోవే అని చెప్పిన
తతే
ఆ తయి ఇంగ్ ముుట్టనం సాన్స అకి
ఓ దేవడా
మమ్మీ వాళ డాడీ వస్తర్కింద నేను పుట్ ట్టలేదు
పలా
ఇ తాత హెల్త్ ఇష్యూస్ ఉన్నదాల తాతతు
హ అంతేనా మన పేరెంట్స్ లోవు కన్నా మన పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ లో ప్యూర్ బ ఉంటది
అమ్మమోకతి
అ
మనా వాఉన్నారా
ఆ
మేనమామలు ఉన్నారా
చూసుకుంటార మరి
ఆ చసుకుంటే మొత్తం కలాయిలా
హ
అ
వా
ఉ
ఓ
సర్లే
అదే
అ